హలో
లో హలో ఏం చేస్తున్నావు
నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు్
ఇంకా ఇప్పుడే తిన్నాను నువ్వు తిన్నావా మరి
ఆ తిన్నాను
హ్మ్మ్ ఇంకా పండగ వస్తుంది కదా ఊరికి పోవాలి
అవునవును నేను కూడా మా గ్రామానికి వెళ్దాం అనుకుంటున్నాను
అవునా ఉ ఇంకా మా ఊరిలో అయితేగిన ఉగాది చనా బాగా చేస్తారనమాట అది మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కదా రకరకాల పిండి వంటలంట ఇంకా ఆ రోజు ఉగాది పచ్చడి చేస్తారు అది ఐదు రుచులతో ఉంటుంది అది ది చాలా బాగుంటుంది అది ఎలా చెయలో నీకు తెలుసా మరి
ఆ తెలుసు
అవునా అయితే కొద్దిగా చెప్తావా ఎలా వచ్చిందో
ఆ అవి ఆరు రుచులు కలిపి చేస్తారు తీపి పులుపు ఉప్పు కారంం చేదు వగరు ఇవన్నీ కలిసి చే ఉహ్ ఇవన్నీ మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కి సూచిస్తుంది
ఓ దానికి ఇంత చరిత్ర ఉందా నాకు అసలు తెలీదు
ఆ
ఇంకా మీ ఊరిలో ఏదన్నా కొత్తగా చేస్తారా ఉగాదికి
ఉగాదిలో పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్ళలి
ఆహ్
కొత్త బట్టలు వేసుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్వీట్లు తింటాం
అవునా ఉమ్ మా ఊర్లో కూడా అలాగే చేస్తారన్నమాట ఇంకా అలాగే దాంతో పాటు జ్యోతులేత్తుతారు
ఆ నేను చూశాను
నువ్వు చూసావా ఉమ్ భలే ఉంటుంది కదా అస్సలు ఇది మనకు కొత్త సంవత్సరం లాగా ఉంటుంది ఆంగ్ల వాళ్ళకయితే జనవరి ఫస్ట్ అట్లా చేసుకుంటారు ఇంకా మనం కూడా వాళ్ళతో పాటు చేసుకుంటాం అది కూడా
ఉమ్ కానీ మన కొత్త సంవత్సరం ఉగాది
ఆ కొత్త సంవత్సరం మనకి ఉగాదినే మన తెలుగు వాళ్ళందరికీ
ఆ ఎప్పుడు మార్చి నెలలో వస్తుంది ప్రతి సంవత్సరం
అవును మార్చి నెలల వస్తుంది ఇంకా మా ఊర్లో అయితే వినాయక చవితి చానా చానా అంటే చానా బాగా చేస్తారు
ఆ గణేషుని విగ్రహాలని తెచ్చి పూజిస్తారు
అవును ఎంత బాగా అసలు అది ఒక మూడు రోజులు చేస్తారనమాట మా ఊరిలో ఫస్ట్ రోజు విగ్రహం పెట్టి ఇంకా ఫస్ట్ రోజు అంతా పూజ చేస్తం చారు ఇంకా సెకండ్ రోజు వచ్చే తల్లికి పిల్లలకి కొంతమంది నడాన్సులు నాట్యం గానీ అట్లా ప్రోగ్రామ్స్ పెడతారు మీ ఊళ్ళో
ఆ మా ఇంట్లో మట్టి వి విగ్రహాన్ని తెచ్చి రోజు పూజలు చేస్తాం
అవునా ఉమ్ అయితే వినాయకుకిి అంత డెకరేషన్ అంతా నువ్వే చేస్తావా
ఆ అవును నాకు చాలా ఇష్టం అలా చేయటం
అవునా ఉమ్ ఇంకా అయితే గిన మూడో రోజు ఇంకా నిమజ్జనం ఉంటుంది కదా
ఆ మేమే మా ఊర్లో చిన్న కాలువ ఉంది అక్కడే నిమర్జనం చేసేస్తాం
అవునా ఉమ్ మంచిది అట్లా వినాయక్ ఇంకా మట్టి విగ్రహం తెస్తే అట్లే నీళ్ళలో అంత కరిగిపోతుంది కదా
అవును
హమ్ ఇంకా మామూలుగా నిమజ్జనం రోజు మా ఊర్లో ఇంకా డీజే అన్ని పెడతారున్నమాట అప్పుడు చాలా సందడిగా ఉంటుంది అస్సలు అందరూ డ్యాన్సులు ఎసుకుంటా
అవును మా ఊర్లో కూడా నేను ఒకసారి వెళ్ళాను నిమర్జనానికి ట్రాక్టర్ లో
ట్రాక్టర్ లో వెళ్ళావా ఆ ప్రసాదాలు కానీ అక్కడ అందరూ భలే పంచుతారు నేనైతే ప్రసాదం కోసమే పోతాను
ఆహ
ఉమ్ ఇంక అక్కడ డీజెల్ అయితే గినా నాకు ఎగురుదాం అనిపించేస్తుంది
ఆ అవును
ఆ
చాలా సందడి సందడిగా ఉంటుంది
అవును ఇంకా మా ఇంటి దగ్గర అయితే గిన కొద్దిసేపు ఎగురుతాము ఇంకా మళ్ళీ రోడ్ లో అంతా ఎగరం అన్నమాట రోడ్ లో అంతా అబ్బాయిలు ఎగురతారు
ఆ
ఆ ఇంకా ఊరికే జస్ట్ ఇంటికాడ అయితే కిన అమ్మాయిలు మాత్రమే ఎగురుతాం అన్నమాట మేమంతా
ఊ
ఊ ఇంకా నీకు ఈ పండుగ అంటే ఇష్టమా దసరా
ఆ దసరా ఎనిమిది రోజులు చేస్తారు మా ఊర్లో
వామ్మో ఎనిమిది రోజులా
ఆ దేవి దుర్గాని పూజిస్తారు
ఓ దేవిని దుర్గాని పూజిస్తారా
ఆ
ఊ అది పండుగ అయితే గీన మేము కొద్దిగా పెద్దల పండగలాగా చేసుకుంటాం నావున్మట అదే పెద్దళ్ళ అందరిక బట్టలు పెట్టి చనిపోయింటారు కదా
ఆ అవును చేస్తారు
ఆ చేసి అందరికి భోజనాలు పెట్టి ఇంకా మామూలుగా పూజ చేస్తాము మీ ఊరిలో కూడా అంతేనా
ఆ మా ఊర్లో పెద్దవాళ్ళంతా దేవి దుర్గా మాల వేసుకొని విజయవాడ దుర్గమ్మతలి దగ్గరికి పాదయాత్ర చేస్తారు
అవునా ఓ అంత చెరిత్ర ఉందా
అవును
ఊ చాలా బాగుంటుంది కదా దసరా ఇంకా దసరా హాలిడేస్ కూడా కొంతమందికి ఇస్తారు ఒక పది రోజుల దాకా
ఆ ఇస్తారు
ఆ ఆ పది రోజుల్లో ఇది ఎక్కువ చిన్నపిల్లలకయితే గిన పది ఇచ్చేది పది రోజులు మళ్ళీ ఒక ఐదు ఐదు రోజులు పడే అంత హోంవర్క్ ఇస్తారు కదా
ఆ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అన్ని ఇస్తారు
ఇంకా ఇచ్చి ఏం లాభం చెప్పు
అవును చిన్నపిల్లల లైఫ్ కొంచెం కష్టంగానే ఉంటది
అవును అప్పుడైతే ఇంకా మాకు హోంవర్క్ అట్లా ఇస్తాంరనమాట మేమంతా రాసుకునే పోయే వాళ్ళం ఒక రెండు రోజుల్లో కూర్చొని కష్టపడి రాస్ తె మేడకి చూపిస్తే అయినా ఆ ఊరికె అట్ల చూస్ స్తారు రాయని వాళ్ళని ఏమనరు అప్పుడు కొద్దిగా బాదేస్తుంది అంత కష్టపడి రాస్తేగిన వీళ్లేమి చూడలేదని
అవును
ఆ ఇంకందుకు నేను అప్పుడు నుంచి హోంవర్క్ రాసుకొని పోను
అయ్యో
ఊ ఇంకా మీ ఊరిలో దీపావళి బాగా చేస్తారా
ఆ దీపావళి మేము బాగా చేసుకుంటాం
ఆ దీపావళికి టపాకాయాలంట ఆ ఆ టప్ నువ్వు కలుస్తావా
ఆ నాకు చాలా ఇష్టం టపాసులు కలవట
ఓ చాలా బాగుంటుంది కదా అస్సలు ఆ రోజంతా మా ఇంట్లో అయితే గిన దీపాలు పెడతాం అలాగే స్వీట్లు కూడా అందరికిీ పంచుదాం
ఆ
మీ ఊరిలో కూడా అంతేనా
ఆ అవును సంక్రాంతి కూడా మా ఊర్లో బాగా చేస్తారు
సంక్రాంతి కూడా బాగా చేస్తారా
ఆ
ఉ సంక్రాంతికి గబ్బెమ్మలంటా బలే ఉంటది హరిదాస్ వచ్చి
ఆ సంక్రాంతి మూడు రోజుల పండుగ
అవును
బోగి, కనుమ, సంక్రాంతి
అవును ఉమ్ భోగి రోజు హా భోగి రోజు అయితే గిన మేము ఇంకా మామూలుగా అన్ని ఉంటాయి అన్నమాట పా వస్తువులు అవన్నీ ఇట్లా పేర్చి మధ్యలో అగ్గి అంటించి దాన్ని చుట్టూ రౌండ్లు వేస్తూ తిరుగుతూ డ్యాన్స్ చేసుకున్ అ బాగా ఆ రోజంతా చాలా బాగుంటుంది అస్సలు
అవును
మీరు అట్లే చేస్తారా
ఆ మేము కూడా పాత వస్తువులు అన్నీ కాల్చేస్తాం
అవునా
ఈ వెల్కమ్ చెప్తున్నట్టు
అబ్బో నిజమే
ఆ
ఇంకా సంక్రాంతి అప్పుడు గుడికి పోతావా నువ్వు
ఆ సంక్రాంతి మాకు తిరనాలుంటది
ఓ తిరునాలుంటుందా ఓ
గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం అన్నమాట
అవునా
వలను కట్టి గుడికి తీసుకెళ్తాం
గుడికి తీసుకువెళ్తారా అవునులే పశువులు అప్పుడు బలే చూడ ముచ్చటగా ఉంటాయి కదా ముద్దుగా ఉంటాయి
అవును అలంకరిస్తారు
ఇన్ అస్సలు అప్పుడు
ఆ మా పాత స్నేహితులు వాళ్ళందరూ కలుస్తారు తిర్నాల్లో
అవునా అయితే నువ్వు మీ స్నేహితులుతో బా బా సందడిగా ఉంటారేమో కదా బాగా తిరుగుతూ అంతా
నాకు బాగా నచ్చిద్ది సంక్రాంతి పండుగ
సంక్రాంతి పండగ అవునులే బాగా ఘనంగా చేస్తారేమో క దా మీ ఊరిలో ఉహ్మ్ ఇంగా నీకు ఈ పండగ తెలుసా ఏ పండగ అంటే ఆహ్మ్ ఇంకా ఏదో చిన్న చిన్న పండగలు చేస్త అ చుడు కృష్ణాష్టమి ఆ
ఇవి కూడా మా ఊర్లో బాగానే చేస్తారు
బా చేస్తారా హ్మ్ కృష్ణాష్టమికి అయితే గినా చిన్న పపిల్లలందరినీ భలే అలంకరిచ్చి కృష్ణుని గుడికి వెళ్త థారు కదా అక్కడంతా
ఆ కృష్ణాష్టమి
ఆమ్
కృష్ణుడు పుట్టినరోజు ఆరోజు
అవును ఉహ్మ్ ఊమ్ అట్లా ఉట్టి కార్యక్రమాలు అన్ని ఎంత బాగా పెడతారో గదా అసలు
అవును
ఊమ్ చాలా బావుంటుంది అస్సలు ఆ రోజు అయితేగీన
క్రిస్మస్ గూడా బాగా చేస్తారు మా ఊర్లో పెద్ద చర్చి ఉంది
అవునా కేక్ కోసం అయితే నేను పోతను క్రిస్మస్‌కి
ఆ అవును మేము కూడా చిన్నప్పుడు కేకు గ్రీటింగ్స్ కార్డు వాటి కోసం భోజనాలు బాగ పెట్టేవాళ్ళు
అవునా సరే మరి నేను తినేకి వెళ్ళా లి ఆ ఉంటాను
ఆ బాయ్
అ